వచ్చింది ఓ అక్కమా చెప్పా చిన్నది
మాట్లాడే
నాకు ఎందుకు రావడం లేదు మరి ఐదు నిమిషాలు మాట్లాడి కట్ చెయ్
హుమ్ అదే చేస్తా హుమ్
పోతంది నీ నెంబర్ లకి పోవడం లే
మాత్ర
ఓ
ఏమో నా దానికి వస్తది నాకు శశి గుడా చేసాడు
హుమ్ శశికి చెప్తా
శశి చేసేస్ ఆ ఫీడ్ ది శశి నంబర్ కాదు అడిగి చెయ్ ఏదో వేరే వాళ్ళది నంబర్ ఏదో లాగిన్ అయ్యింది అడికి అవని చెయ్ కా విభ చ నేను ఈ రోజు కంప్లీట్ చేస్తా వంశీకు ఒక రొండు చేస్తా మవ ఆరు అడు మ వ హు
నాది కానీ మల్లి ఒకవేళ కా టిట్లా
ఓకే ఓకే అది కాదు ఒకరికి ఫోర్ అయినా చేయాల్సిందే
ఆ ఇప్పుడు నాలుగు చెయ్ చూద్దాం లే
అ
తరుగాదా తెలుతది
అంతె ఇది థర్డ్ ది ఇప్పుడు మంది
కాద్ ఇగ సెకండ్ దే
ఆల్రెడి స్పష్ట వి టు అంత రాల
ఉ
సౌంద్ రాలె ఊర్కే
గాలే ఏం పని
బిడ్డ ఏం మార్లా కదమే చెన్నై ఎక్కన్నా వెట్ట ఉ హరియాని మ లహరి ఒక్క ఎంత మారిపోయింద కాసలు
ఓ
చాలా మారిపోయింది అక్క, ఆ పిల్లకి హరితో మాట్లాడాలంటే భయం కదా ఇప్పుడు నాకు లహరి అక్కతో మాట్లాడాలన్నా భయం, అని అక్క ఎంత మారిపోయింది.
ఓ
స్నాప్లు పెడతాం ఆ ఏ ఉన్నా నాకు నాపడు రావడం లేరి అంటే నేను వాడడం లేసిన పంట అవునుొ ఒక అక్కయితే ఇళ్ళు చేంజ్ ఎక్క
ఓహ
కా కొలాంట పాడు పడలారే
నువ్వేగా ఒక నిమిషం ఉండి కాల
ఉమ్
చెప్పు గుర్తు రాలే ఎంలే
ఏం ఆలోచించావ్ ఉండు కట్ చేసి చేస్తా ఇప్పుడే
నేను కట్జేస్తా